ఒ హాయ్ అండి
హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నను మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నా
ఏం చేస్తున్నారు
నేను ఏం చేస్తలేను నువేం చేస్తున్నవ్
ఊ కదండి కాలేజ్కి వచ్చినం
నేను కూడా కాలేజీకి వచ్చినం
అవునా ఎట్లా జరిగినయి ఇవాళ క్లాసెస్
ఇయాల క్లాసెస్ జరిగలే అండీ లెక్చరర్స్ రాలె అందుకే
అవునా ఎంందుకు రాలేదు
ఏమో తెలీదు ఏమో ఎగ్జామ్ ఉండే అందుకే ఎవరూ రాలే ఒక సాల్జి లెక్చరర్ ఏ వచ్చింది తన క్లాస్ నడిచింది అంతే
అవునా ఆ మార్నింగ్ ఏం చేసింది బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ సేమ్యా ఉప్మా నువ్వేం చేసినవ్ బ్రేక్ఫాస్ట్
నేను ఇవాళ రైస్ ఇంకా పుదీనా చట్నీ తిన్నా నింకా సేమ్యా ఉప్మా తిన్నం
ఆ సేమ్ సేమ్
హవును
ఇంట్ల అందరూ ఎదా ఉన్నారు
బాగున్నారు మీ ఇంట్లో ఎలా ఉన్నారు
బాగున్నారు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినావా
ఇంకా కాలేదు నెక్స్ట్ మంత్ ఉన్నది కదా
ఆహా మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం
ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ క అయితే తర్వాత ప్రిపేర్ అవుతా కానీ ఇప్పుడు కొంచెం ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిదాం అనుకుంటాను
ఆ ఏ ఎంట్రన్స్ ఎక్సామ్ గురించి ప్రిపేర్యింద
ఆ గీతం కాలేజ్కిి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది గ్యాట్ ఎక్జామ్
ఆ
దానికి ప్రిపేర్ అయిదాం అనుకో
ఎప్పుడుంది ఎగ్జామ్
ట్వంటీ ఎయిత్ క అంది
ఆ ప్రిపేర్ అయినావా మరి
ఇంకా కాలేదు అదే కావాలి ఎప్పుడు అవలో అర్థమయితలేదు ఫుడ్ సైన్స్ి తీసుకున్నా కానీ టైం లేదు ప్రిపేర్ ఇవ్వాలంటే
సరే కొంత టైమ్ లో మేనేజ్ చేసుకోవచ్చు
ఆ నువ్వు ఎట్లా చేస్తావు్ స్టడీ మేనేజ్
నేనైతే టైమ్ టేబుల్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ లో ప్రిపేర్ అయితా అంతే
షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం
ఏం షెడ్యూల్ లేదు నాది డే నైట్ మొత్తం చదువుతా
అట్లా ఇంట్రెస్ట్ రాదు కదా డే మొత్తం చదువుకుంటుంటే
ఇంట్రెస్ట్ రాదుకని స్ట్రెస్ ఉంటది కదా అందుకే స్ట్రెస్ తీసుకుని చదువుతా ఇంట్రెస్ట్ ఏం లేదు స్టడీస్ మీద ఎవరికొస్తాది ఇంట్రెస్ట్
మొత్తం టాపిక్స్ చదువుతవా
ఆహా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్
ఓకే ఎట్లా ప్రిపేర్ అయిత అయి
ఇట్లా ఏ లేదు జస్ట్ టాపిక్స్ సైడ్ హెడింగ్స్ అవి చూసుకుంటా మాటర్ మొత్తం కొంచెం కొంచెం చదువుతా ఓన్ రాసేసి వస్తా
అవునా
నువ్వు ఎట్లా ప్రిపేర్ అయితవ్ ఎగ్జామ్స్కి
నేను కూడా సేమ్ ఫస్ట్ ఇంట్లా అన్సర్స్ అన్నీ నాకు తెలివని చదువుతా
ఆ
అర్ధం చేసుకున్న తర్వాత మళ్ళా తెలిసినాయి ఒకసారి చూసుకని రాసేస్తాం
ఆా
మీ తెలుగు చాలా డిఫరెంట్ గా ఉంది మీరు నా తెలుగు మర్చిపోతున్నా మీతోని
నాకు కొంచెం కొంచెం వ తెలుగు మొత్తం రాదు అందుకే
నాకు కూడా వచ్చి వస్తుంది నైస్ తెలుగు
థ్యాంక్ ూ థ్యాంక్ యూ
ఇంకా ఇవాళ ఇంటికి వెళ్ళి తర్వాత ఏం చేస్తారు మీరు
నేనును నా తమ్ముడికి స్కూల్ నుంచి తీసుకని వస్తా తర్వాత తర్వాత కంప్యూటర్ క్లాస్ కి వెళ్తా ఇంకా వచ్చి ఫోన్ చూసుకుంటా రెస్ట్ చేస్తా తినీ పనుకుంటా అంతే
అవునా మళ్ళ మార్నింగ్ మాది కూడా సేల్స్ ఇంటికి వెళ్లినాక కొంచెం ఫోన్ చూస్తా తర్వాత కొంచెం ముగ్ క్లీన్ చేస్తా ఇల్లు మళ్ళా ఫోన్ చూస్తా నైట్ తిని పడుకుంటా
మంచిది మంచిది
ఎస్ రేపు మార్నింగ్ ఎట్లా ప్రిపేర్ అవుతావు కాలేజ్కి
మార్నింగ్ అయితే నేను హల్ఫ్నోవర్ ముందు లేస్తా లేసి బ్రష్ చేసి రెడీ అయి తిని వచ్చేస్తా అంతే
ఏమన్నా మళ్ళీ ఒకసారి చేపండి
ఏ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ కాలేజ్ కి హాఫ్ అన్ అవర్ ముందు లేస్తా లేచి బ్రష్ చేసి తిని వచ్చేస్తా అంతే
అవునా
మార్నింగ్ లేవడం నా వల్ల కాదు
గు మార్నింగ్ పర్సన్ కాదా
ఐమ్ అ నైట్ పర్సన్
న టవన్
ఆ
మీను రీసెంట్ గా ఎక్కడికన్నా ట్రిప్స్కిళ్ళిన
ట్రిప్ కంటే రీసెంట్ అయితే వెళ్ళలేదు
ఎట్లా ఆని ఎక్స్పీిరియన్స్ ఏం అన్న షేర్ చేయి
ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండే లోనవాల ఖండాల తరిగి వచ్చినా మంచిగా ఉండే నేచర్ పీస్ఫుల్ ఉండే
ఓకే
హాలిడేకిి మచ్చిపో ఢిల్లీకి టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినం
అక్కడ తాజ్మహల్ కి వెళ్ళినావ
ఆ తాజ్మహల్ వచ్చియండి కానీ మొత్తం ఏరు వల్ల కరబ్ అయితుంది తాజమహల్
అవును మొత్తం ఫస్ట్ లో వైట్ మార్బల్స్ తో మంచిగా ఉంది ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది
అవును చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది అక్కడ ఫారినర్స్ అందరూ అక్కడే ఉంటే
అవున బాగా మంది విజిట్ చేస్తారూ
ఫరెనర్స్ అందరు హాఫ్ సారీ వే ని ఉండి కానీ ఇండియన్స్ అందరు వెస్ట్రన్ డ్రెస్సింగ్ వేస్కుండి
నువ్వు ఏ డ్రెస్ వేస్కోనవు
నేను కూడా వెస్ట్రన్ డ్రెస్సింగ్ చేసినా
అవున
ఆ
ఇంకా ఎక్కడికి వెళ్లినావ్
అఓకే ఢిల్లీ లో ఇండియా గేట్ కి వెళ్ళిన ఇండియా గేట్ కూడా ఫాగ్ వల్ల మొత్తం పాడైపోతుంది
నేను తాజ్మహల్ క వెళ్ళలేదు ఢిల్లీకి వెళ్ళినా కాని ఆ ఇండియా గేట్క వెళ్ళినా
ఇంకా వేరే ప్లేసెస్ విజిట్ చేస్తా
ఇండియా గేట్ వింటర్స్ లో కనిపియదు
యాంగేనే
మొత్తం ఫాగ్ వల్ల కనిపించదు ఢిల్లీలో చాలా ఫాగ ఉంటది కదా
అవును అవును ఇంకా మీరు షాపింగ్ చేస్తారా
ఆ చేస్తా నువ్వు చేస్తావా షాపింగ్ ఆన్లైన్ చేస్తావా ఆఫ్ఫ్లిన్
ఆ ఆఫ్లైన్ కొంచం అట్లా అక్కడ ఏమన్నా ఢిల్లీలో తీసుకు కున్నార ఏమన్నా గిఫ్ట్స్ అ ఐటమ్స్ ఏమనా
అవును ఢిల్లీలో తీసుకుంనం ఢిల్లీలో మంచిగా ఉండే అంటే రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఎక్కడ ఎక్స్పెన్సివ్ ఉండదు కానీ ఇక్కడ ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది
హ ముంబైలో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ తక్కువ రేట్కి దొరుకుతాయి
అవును ఢిల్లీలో ఢిల్లీలో ఒక స్పెషల్ మార్కెట్ కేట్ ఉంది పేరు గుర్తులేదు కానీ అది మంచిగా ఉంటేయి రీజనబుల్ రేట్స్ ఉంటాయి
ఇంకెక్కడికి పోయినావు
అవునా ఇంకా
ఇంకా చెప్పు నువ్వే
నువే చెప్పు ఎట్లా గడిచింది ఇంకా వేరే ఏమన్నా ప్లేసెస్
ఆహా చాలా ప్లేసెస్ తిరిగినా ఆగరా రాజస్థాన్ కి వెళ్ళినాం రాజస్థాన్ చాలా మంచిగా ఉంది
మనం రాజస్థాన్ వెళ్ళలేదు నేను కన్యాకుమారి కర్ణాటక సైడ్ కేర్లాకి ఒకసారి వెళ్ళిన నెక్స్ట్ అవును బట్ నేను అక్కడ ఏం ప్లేసెస్ విజిట్ చేయలేదు ఆ స్వామి మాల వేసుకుంటారు కదా అప్పుడు వెళ్ళిన చిన్నప్పుడు
ఆహా అక్కడ మంచి ఉంటంది ప్లేసెస్ ఏం లేవు కేరళలో ఎక్కువ కానీ నేను ఆ ప్లాంటింగ్ అవి మంచిగా ఉంటాయి
అవును ఆ రివర్ రివరరియాస్ లో అవి బాగుంటయి
అది చాలా బాగుంటది ప్లేస్ బోటింగ్ బోటింగ్ అయితే చాలా బాగుంటది కేరళలో
మంచి ఉంటది కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా అన్ని
అవును అక్కడ పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయి
నేచర్ వ్యూ ఉంటది కదా మొత్తం మొత్తం మంచిగా వస్తాయి పిక్చర్స్
అవును ఇంకా కన్యాకుమారి సైడ్ ఎప్పుడున్నా వెళ్ళనవ
ఆహా వెళ్ళాలే అక్కడ సౌత్ లో ఎక్కడ వెళ్ళాలే నేను ఓన్లీ మహారాష్ట్ర ముంబై అట్టే వెళ్ళిన
అవునా
తమిళ కేరళ అక్కడ వెెళ్ళలే ఇంకా
నేను సౌత్ నార్త్ లో ఓన్లీ ఢిల్లీ విజిట్ చేసిన ఇంకా మే బి అంతే
ఎన్న ఢిల్లీ నార్త్ లో ఆగ్ర ఢిల్లీ రాజస్థాన్ అవి విజిట్ విజిట్ చేసినా సౌత్ లో ఈ తెలంగాణ మహారాష్ట్ర అంతే
నేను సౌత్లో కేరళ ఇది తిరుపతి నెక్స్ట్ మహారాష్ట్ర చంద్రపూర్ సైడ్కెల్లిన అంతే
ఆహా నేను కూడా అంతే
హ
వెస్ట్ ఇంకా ఈస్ట్ లో వెళ్ళాలి
మీతోనీ మాట్లాడి చాలా బానిపించింది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ